ఆ తిన్నారా అండి అవు
ఆ తిన్నామండి మీరు తిన్నారా బాగున్నారా
హ్మ్మ్ బాగున్నామండి
చేస్తున్నారండి
ఆ ఏం లేవండి ఇలా చల్లగా గాలి వస్తుందని బయట తిరుగుతున్నాం అటు ఇటు నడుస్తున్నాం. మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే
మీ వాయిస్ కట్ అయితుంది
ఇంకా బయట వాతావరణం చేంజ్ అయింది కదా అండి
అవునండి ఎండాకాలం చాలా త్వరగా వచ్చినట్టు అనిపిస్తుంది చాలా ఎండలు అయిపోయినాయి.
మధ్యాహ్నం మేం బాగా విపరీతంగా ఎండలు కొడుతున్నాయి నుండి పొద్దున పొద్దునేమో కొంచెం చల్లగా చల్లని గాలి వొస్తుంది
ఆ ఈ ఇలాంటి వాతావరణం వల్ల లేనిపోని జబ్బులు అనారోగ్య పాలవుతున్నారు.
అవును ఇన్ఫెక్షన్స్ అని ఫ్లూస్ అని మళ్ళీ దగ్గు జలుబు ఇలాంటివి చాలా వస్తుంది
ఆ వీటితో పాటు దోమలు ఒకట అయిపోయినాయండి
అవును
ఇదో మల వలనా మలే రియా డెంగ్యూ ఇలాంటివి జ్వరాలు వస్తున్నాయి
అవునండి తిన్నారాణి
తిన్నామండి
ఏంపో రండి
ఈ రోజా మాది పప్పు అండి
పప్పు అంటే హాస్టల్లో మూడు కూరలు ఉంటాయా
అవునండి
ఓకే అండి
తిని కొంతమంది తినే వాళ్ళు తినని వాళ్ళు ఉంటారు కదా అందుక కామన్ గా పప్పు కామన్ ఉంటుంది అందరికి
అట్లనా
హ
సరే అండి
మీరేం చేసారండి
వాళ్ళ మటన్ కర్రీ చేసామండి ఇంకా ఎగ్ను టమాటా కర్రీ వేసామండి
అవునాచ్చచ్చా
మీకు వంట చేమ చ
అవుో కొంచెం కొంచెం వచ్చడి
ఎలాంటి చిన్న చి
ఆ ఇట్లా మ్యాగీ చేసుకోవడం చిన్నవి ఆమ్లెట్ ఇలాంటివి ఉప్మా ఇలా చిన్నగా ఒక ఒకరికి సరిపోయే అంతగా చేసుకుంటాం మీరు చేస్తారా వంట
అ చేస్తాను నేను
ఆలు కర్రీ కాకుండా ఇంకేం చేస్తారండి మీరు ఏదైనా చేస్తారా అన్ని తింటారా మీరు
వెజిటేబల్స్ కొన్ ఆఐటంసిన కొన్నికివిట
మ్ మ్
మీకు క్రీడ అంట ఇష్టమేనానండి
ఆ ఇష్టమనండి చూస్తారా మీరు క్రీడలు చూస్తారా, ఆడటంతో పాటు ఆడటంతో పాటు చూస్తారా మీరు ఆడతారా ఏమైనా
అనండి అ ఇప్పుడు ఆండ ప
ఊహూ. హ్మ్మ్, ఇప్పుడు రీసెంట్లీ మొన్న మనకు వరల్డ్ కప్ వచ్చింది చూసారాండి.
అవునండి అ చూసను చాలా బాగా ఆండి అసలు లాస్ట్ గ్యాచ్్ అయితే అసలు చెప్పలే నాకూడా? అందం వే వేరే ఉండే అండి.
అవునండి. మన వాళ్లు బ్యాటింగ్ ఏంచు. కోమాట్, హ.
అవునా హ! నిజంగా జెప్పుపీ కల్లలాగనే ఉంది! అండి, వాళ్లు. మంచిగా ఆడారు, చాలా గా తెలివిగా, మంచిగా ఆడారు.
ఒకరికి, ఒకరు టీమ్స్ సప. ఇప్పుడూ, కూడా బాగా ఉంది. మన సైడ్ నుంచి. మీకు క్రికెట్ అంటే ఇష్టమా?
అవునండి, ఇష్టమేనండి. కెట్ అంటే? హ్మ్మ్.
మీకు ఇష్టమా అండి, క్రికెట్ అంటే?
ఆ, ఇష్టమే అండి. చూస్తాను నేను కూడా. హ్మ్మ్.
రిప్లై ఇయ్యట్లే
నేను టీవీలో అంటే, ఎక్కువ శాతంగా క్రికెటే చూస్తాను. కానీ నా చిన్నప్పటి కాలంలో, పాఠశాలల్లో, స్కూల్స్ లో, ఇట్లా జరుపుతారు కదాండి, స్పోర్ట్స్ డే అని అందులో ఖోఖో, కబడ్డీ. హ్మ్, మ్యూజికల్ చైర్ ఇలాంటివి అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం ఉండే.
హలో. హలో హలో!